హలో
హలో
అక్కడనూరా
ఇప్పుడే అట్లా బయటికి వచ్చినా ఏ ల్ రోజ బడిగచ్చ ను ఏడు నవార వత్త అ మ రెడ్ మడికాల
ఎవ లే వ ఉన్నారు
ఇగావత్తాలు మనలు పొరాళ్ళలు ఆడ సాయిగాడు ఆడ చిన్నగాడు బల్లేస్ అలా ఉంటాదని
అవును
కోతులు కూడాడ ఏ బల్ల
ఒక పది చాల పడుతుది బయటన్న నేను
ఆయితున్నా ఏ ఇదొ పనికి పోయినా అ ఇయ్యల ఓక
ఎలాపో పొడుగల మొన్న వంద రలు మనకి పోతే ఫోటోలు రాలేమన్నా
ఆ
అదే ఇవాలా పొద్దుగా అలా పోయి ఫోటోలు దిగిొచ్చినాం బైకాడు ఉన్నా ఇప్పుడే ట్రాక్టర్ వేసుకొని వచ్చినా అగే మీరుపాకా బట్ట ఇతాలు అవి వేసుకొని వస్తా
ద చలా శల్కాలా ఉ
ఏ ఇంకా స్టార్ట్ చేయలే ఎండ కూర్త ఒక వాన పడితే దున్న స్టార్ట్ చేయాలి ఇక
అంతా కాళ పెట్ద అంత ఎన్న గోరంగా పడుతుంది ఒక వాన వచ్చిపోతలేదు పాడు పడ్డది.
ఆ బాగ్ గొడతాంది ఎండా బయటికి ఎళ్తలే యేళ్ళే టట్టే లేద్ అసలూ ఈడ బాయికాడ బద్దలు పగులుతానై.
ఆ ఇంటికాడ ముసలోళ్ళు ఉంటరో పీక్తరో అన్నట్టు ఉన్నది. ఇ
ఆ ఆ
ఈ అవ్ ఎందా ఎండా డిగ్రీ బొచ్చెడు డిగ్రీలు ఉన్నది నలభై ఆరు.
ఆ
ఇట్లా బడి కెళ్ళి ఒత్తాంటె క్రికెట్ అన్నా ఏదన్నా ఆడదాం అని చూతాన్నాం
బ్యాట్ గిట్ల అన్నీ పట్టుకోమ్ పార్రి నేను పది నిమిషాలలో వస్త్ స్తా
ఇంకెవళన్న ఉంటే ఫోన్ చేయి మరి వాళ్ళకు.
ఆ చేత్తా తీసుకురా మా ఫ్రెండ్స్ ఉన్నరు వాళ్ళనీ పట్టుకొని వత్తా ఆగు
మరి ఈత ఇప్పుడు ఈతక్ పోదామ మరీ, ఎండ మంచిగ దంచు తాంది. పొయి పంటా బాయిలా
పా మరి మా బాయున్నది.
ఆ
ఒడల్ పోశినం. ఇంటికి వచ్చినాంకా ఒకటి థమ్స్ అప్ తీసుకొనీ. అవో బట్టల్ ఏస్
ఆ మంచిగనే ఉంటదా ఐదారు గంటల్
ఉంటది ఉంటది ఓడల బాయి పెద్దదే. ఆ కొత్తదే.
ఆ మా సాయిగానికి వానికి వీనికి ఫోన్ చేద్దాం రా రా
ఆ సరే చేద్దాం
తిన్నావా మరే ఇపుడు
తిన్లే ఇంకా ఇంటికి వచ్చీ ఇగ తినాలే గానీ ఇగ ఫస్ట్ ఈతక్ పోదాం ఈతకు పోదాం అం
అదే తిందాం ఇగ ఒకటైతాంది గా పావుతక్వా
ఆ
ఒకటైతాందిగ తిని ఇట్ల పోయి ఇగ అల్ల పండుకున్నాం అంతే ఖతమ్ ఇగ
సరే లే మరి వత్తా
ఆ ఈ ఎ నాగ పని పోదానా
ఏ వంద రలో పనినికిే పోతాను ఇక పోయి చుడు మళ్ళా మామిడికాయలుకి వస్తానికి పోతాను అడ్దిి కూడా ఇదిిరుగు కూడా అవుతే ఉంది లా
మ ఎపరా ఖాి ఉప్పుడు ని కూడా కూడా
అరే మొన్న చెప్ మొన్న ఫోన్ చేస్తాను ఇది కలవలేదురా
క్క రజల్ద
విజజ లేదా నీకు ఫోన్ చేసినా గానీ నీ కలవలే వత్తలే మా
హ అయ్యో మొన్న మాసలా ఎతే రీచార్జ్ చేస
అవునా
దానుకుంద పనికి
నేను ఇంటికి వద్దాం అనుకున్నా కాగానీ ఇక ో లే ఏవో అ పనికానించిల్లి డైరెక్ట్ వాటే పోయినాం
అ ఒక నభై ఐదు రోజులు పని పోయి పైసలుొస్తా అవి వేంటన్నా అయితాయి అని
మరి రేపు ఉన్నట్ దోసా
హా సధా అది కూడా వందంద పన్న పోా అ మార
పెట్టించుకున్నావా
హ
నేను ఇంకా చెప్ప పల మారాజణ కుకుడధడానాది వాళ్ళు పార్టీ చేసుకుంటారు అంటేగా
పటీ చేసుకుంటలా
పార్టీఎస్ కుంటారు కానీ అయిన లేకపోతే దివ ఎద్దును
సేప
అంతేనా
ఆ
అ ఆయన వచ్చాక పోతయితే
ఇక మరి మన బావి దగ్గరికి అట్లా పోదాం మరి ఇక మనతో ఫోన్ చేసి రమ్మంట
చెప్పు చెప్పు పోదు
వచ్చిక మ ఆ వచ్చి బళకి వచ్చి క్రికెట్ ఆడితే
కొందం
కొన్నలి ఇగా
ఎంతయితే బాలకు బ్యాట్ ఉన్నది బాలకి ఎంతయిత
అంతేనా మనిషికి ఇంత వేసుకొని కొనుక్కొని వస్తాం ఇవాళ
ఆ
మరి ఇంకేం చెప్తాం
మేరపపోరుక డాడీ ట్రాక్టర్లు ఇస్తాను నేను ట్రాక్టర్ మీద ఉన్నాను తొక్కుతాను
ఆ
తిని పొదువు మరి
హ
తిని పోదవా ఇగా
మరి మేరువు తిని రెడీ గా ఉండురీ మీరు తిని రెడీ గా ఉంటే బండి ఉన్నది మాది ఇంకొక రెండు బం సరి అయ్యేది ఎంతమంది ఒక ఆరు కూడా ఉంటారా ఆ మరి ఇంకైతే ఇంకొక ఒక బండి రెండు బండ్లు అయితే సరిపోతాది
అ
మా బండి ఒకటి పట్టుకని వస్తా
ఒక ఐదు నిమిషాలు లైన్ ఉండండి హలో ఆ అవును ఓకే